ఏం చేస్తున్నావు
ఏం చేయలే నువ్వు
నేను ఏం చేయలా
నేను ఇప్పుడే జస్ట్ ఫాస్టింగ్ ఓపెన్ చేసి పప్పు అన్నం ఫిష్ ఫ్రై చేసింటే తినేసి ఫుల్ గా కూర్చోనున్న
మ్హు నామజ్ చేస్తీవా
ఆ చేస్తి
హు మ్
హుమ్ బాగున్నావా
మ్ బాగున్నా నువ్వు
ఆ నేను కూడా బాగున్నా ఇంట్లో అందరు బాగున్నారా
హుమ్ బాగున్నరు మీ ఇంట్లో
మ్ మా ఇంట్లో కూడా బాగున్నారు
మ్ హు తిన్నవా ఆ చెప్తివి కద
ఆ నువ్ ఇంగా తింన్లేదా
మ్ హు తిన్లే
ఉమ్
ఎట్లుండే ఈరోజు
ఆ ఆ పర్లేదు బాగానే ఉండే, అసలు టైం పాసే కాలే మార్నింగ్ నించి అదే ఎన్నో వర్క్ షాప్ పెట్టిన నువ్వు చానా బోర్ లాస్ట్ వన్ న్నవర్ కొంచెం నవ్వు కునేకి ఉనింది అంతే అంతా బోరే నీ నీ డెట్ల ఎవళ్ళింది ఈరోజు
సేమ్ బోరింగే
మీక్కుడా వర్క షాప్ అన్నా అన్నావు కదా నువ్వు.
హు మ్మ్ సేమ్ వర్క్ షాప్ జరుగుతుంది. అది మాకు నచ్చలే ఫస్ట్ లో బానే ఉండే
ఆ
మళ్లీ రాను రాను అది. చానా బోరింగ్ అర్థం కాకన్నా అయిపోయింది.
హుమ్ మీరు సార్ని మరీ అడిగి వెళ్ళినారంట కదా
ఆ సార్ నీ అడిగి బాగుంటుందని వెళ్ళినాము ఇంకా వెనక్కి వచ్చేకి కూడా లేదు.
ఆ
ఉమ్
ఏం లేదు ఏమనుకుంటాన్నాము అంటే మా కజిన్స్ అంతా మూవీకి వెళ్దామని అనుకుంటాన్నాము ఏమన్నా రీసెంట్గా మూవీస్ ఏమన్నా వచ్చినాయా.
రీసెంట్ మూవీస్ ఆ ఇప్పుడా ఆ కపుల్ ఫ్రెండ్లీ అనీ ఒక్క మూవీ వచ్చింది కపుల్ ఫ్రెండ్
ఆ అదేందో ఆంధ్ర ఏన్నో
ఆ ఆంధ్రకింగ్ తాలుకన మ్మ్ ఆ అది బాగుంది దాంట్లో హీరో వచ్చి రామ్ పోతినేని ఇంకా హీరోయిన్ ఉమ్ తెలుసా
పోతినేని తెలుసా మా మా ఫ్రెండ్కి క్రష్ అన్నమాట
ఓహో ఇంకా హీరోయిన్ వచ్చేసి భాగ్యలక్ష్మి కొత్తగా వచ్చింది సినిమా ఇండస్ట్రీకి
ఆహా
మ్మ్ చూసింటావు.
లేద్లే నేను చానా తక్కువ మూవీస్ చూసేది. నాకి ఇన్స్ న్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేసుకునికే సరిపోతుంది. డే అంతా నేను మూవీస్ ఏ చూడ్ను అసలు నేను చానా తక్కువ చూసిన మూవీస్.
ఉమ్ హ్మ్
దాంట్లో చూసిండే దాంట్లో ఉమ్ ఏమి ఆ స్టోరీ ఏంది ఫ మెయిన్గా దేనిపైన కామెడీనా లవ్ స్టోరీనా
అదంటె అంటే ఇప్పుడు ఆ సినిమాలో హీరో వచ్చేసి రామ్ పోతినేని ఆ రామ్ పో ఇతనికి ఇంకో హీరో అంటే ఇన్స్పిరేషన్ అన్నమాట
ఆహా
ఆ దాని మీద ఆ స్టోరీ మొత్తం.
ఉమ్ అంటే ఒకన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ
ఉం లాస్ట్కి ఆమ్ లాస్ట్ కి ఆల్ వాళ్ళ ఇన్స్పిరేషన్ గా ఒక హీరో ఉంటాడు కదా
ఆహ్
ఆ హీరోకి డబ్బులు కావాల్సి వస్తుంది. మూడు కోట్లు ఒక సినిమాని ఆ ప్రొడక్షన్ అంటే తీయడానికి ఆ కానీ ఎవరు హెల్ప్ చేయరనమాట తనకి అంటే వరుసగా ఫ్లాప్లుస్తా ఉంటాయి
ఆహా
ఎవరు హెల్ప్ చేయలేదు ఇంకా వా అతను కూడా వేరే రోల్స్ అంటే హీరో రోల్స్ కాకున్నా పక్కన ఇంకో హీరో పక్కన నాన్నలాగా అట్లా చేయడానికి సిద్ధమవుతా ఉంటాడు ఆ టైంలో హీరో రామ్పోతినిని వచ్చి ఆ త్రీ క్రోర్స్ అనేది ఆ ఆ ఇన్స్పిరేషన్ హీరో ఉంటాడు కదా ఆ ఇన్స్పిరేషన్ హీరో అకౌంట్ కి వేస్తాడ అనమా
ఆహో
అది ఎట్లా వేసాడు ఎలా చేశాడు అనేది కథ
ఉమ్ నేనైతే నా లైఫ్ లో చూసిన మూవీస్ స్ వచ్చి ఫిదా ఫస్ట్ గుండె జారి గల్లంతైంది కి ఆ థియేటర్కి ఎళ్ళింటిమీ
థయేటర్కి ఆహా ఫమలీతోనా
ఆ ఫ్యామిలీతో మళ్ళ వచ్చి ఫిదా ఈ ఫిదా అంతా టీవీలోనే చూసినాం ఫిదా ఆ గీతా గోవిందం అవి అంతే ఇంకా మూడే నేను మంచిగా నచ్చండేటివి ఏంటివి నచ్చలేదు
అవునా
మ్మ్ మీరు చూసినారా ఫిదా
ఆ చూసా పితా చూసా
గీతా గోవిందం మ్ దాంట్లో మీకు నచ్చిన సీన్స్ ఏమైనా ఉన్నాయా
నాకా
మ్మ్
ఆ ఫిదాలు అయితే హీరోయిన్ అమెరికాకి వెళ్ళినప్పుడు ఆ బాగుంటుంది
ఆ బాగా కామెడీ కామెడీగా ఉంటుంది ఆవును
ఆ అక్కడి నుంచి కథ బానే వుందనిపించ్చింది.
ఆ అదెందో చైన్ ఇస్తానప్పుడు వాడు తీసు కొడు వాడు అడిగినప్పుడు ఈమె ఇవ్వదు
ఆ అవునవును అలాగే ఒక సాంగ్ వస్తుంది గదా అప్పుడు అమెరికాలోనే ఉన్నాం
ఆ అది వాడు ఆమెను ఎత్తుకొని దించుతాడు బాగుంటుంది.
ఆ మ్
మ్మ్
దాంట్లో వరున్ తేజ్ గదా హీరో
ఆ అవును వరున్ తేజ్ హీరోయిన్ వో చ్చి సాయి పల్లవి
పల్లె టూరి సీన్స్ గూడా బాగానే ఉంటాయి ఫస్ట్ లో
ఆ చానా బాగున్నాయి అసలు అంత ఆడ గ్రీనరీ చానా బావుంది. ఏ ఊరు అంటావు అది
ఊరి పేరు ఏమొ తెలియదు ఆ నాకు తెలిసినంతవరకు అది తెలంగాణ సైడ్ ఏ అయింటుంది
మ్మ్ గోదావరి తెలంగాణ సైడ్ ఉందా
లేదు లేదు లేదు అయితే గోదావరి సైడ్ అది
ఏమో నేను అనుకుంటాన గోదావరి సైడ్ చాలా ఎక్కువ గ్రీనరీ ఉంటుందంట
ఆహ అంటే దా సినిమాలో బతుకమ్మ పాటలు బతుకమ్మ దీస్తారు గదా
ఆ ఆ అవులే ఆ అది స్లాంగ్ లో తెలంగాణ ఆ
అట్లా అనుకున్నా నేనై
ఆ తెలంగాణ ఆమె మాట్లాడేది కూడా తెలంగాణ స్లాంగే గదా
ఉ మ్మ్
మ్మ్ ప్లస్ ఆమె డ్యాన్స్ చేస్తుంది ఆఫ్ సారీ వే కొని
నామ డ్యాన్స్ బాగా చేస్తుంది
పాడతాది
అదా వాళ్ళ అక్క పిల్లలు ఆ వచ్చిందే ఆ అదుంది
మ్ అ బాగుంటుంది అసలు ఒకప్పుడు అయితే అది ట్రెండింగ్ లో ఉండే ఆ సాంగ్
అవునవును అందరు స్కూల్ డే లో ఫేర్వల్ ఫంక్షన్ కి అదో ఒక సాంగ్ లా పొట్టుకొనేవాళ్ళు అది వేంయంది ఇంగ సాంగ్ స్టేజ్ మీద కే ఎక్కరు
మ్మ్ ఆమెకంతా సెట్ అయిపోయింది ఈ రోజు ఇంకా మేకప్ వేదంట కదా ఆయమ్మ నాచురల్ గా చేస్తుందంట కదా మూవీస్
పద్దతిగా చేస్తుంది ఆమె ఆమె ఇంకా ఏమే మూవీస్ చే ఆ గీతా గోవింద్ ఆ
ఉ ఏం నచ్చింది దాంట్లో ఏమన్నా అది కూడా కామెడీ గానే బాగుటుంది వాడు కాళ్లదగ్గర వేళ్ళి పడి
ఆ అది బాగా నచ్చింది నాకి
హ్మ్మ్
ఇంగ మళ్ళ వాళ్ళు ఇద్దరు కలిసి జర్నీ చేస్తారు చూడు వాళ్ళక్క మ్యారేజ్ కోసం అ మధ్య ఆ కార్డ్స్ పంచేకి షాపింగ్కి అది కూడా నచ్చింది
మళ్ళ వచ్చి వాడు ఆ వాళ్ళ స్టూడెంట్ ఎవరో అట్లా వీడియో తీసి పెట్టి టే ఆమె చూసేస్తుంది హీరోయిన్ ఇంకా అప్పుటి నుంచి ఆమె ఇంకా హెట్ ఎక్కువ పెంచు కుంటుంది
హ్మ్మ్ పెంచుకుంటుంది ఆ
ఆ మళ్ల నిజం ఎట్లా తెలుస్తుంది ఎమైన గుర్తుకుందా
నిజంఎమంటే వీళ్ళు కార్డ్స్ పంచడానికి వెళ్తూ ఉంటారు కదా అప్పుడు పంచడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వీడియో తీసి పెట్టింటుంది కదా
ఆ
ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికే పోయింటారు అంటే వాళ్ళకి దూరపుగా ఉ ఆ ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట ఆ బంధువులు అప్పుడు వెళ్ళిన ప్పుడు వాళ్ళ మమ్మీనే చెప్తుంది అనమాట హీరోయిన్ కి
ఆ
ఇట్లా అది వీడియో అనేది మా అమ్మాయే పెట్టింది కానీ అందులో రో తప్పు ఏమీ లేదు అనేసి
ఆ
కొని అప్పుడు రియలైజ్ అవుతుంది హీరోయిన్ కూడా
హ్మ్మ్ తానీలో నిత్యామినన్ కూడా ఉంది కదా
నిత్యమినన్ ఆ ఉంది లాస్ట్ లో వాడు బాధపడుతుంట ఆ హీరో వచ్చి స్టోరీ అంత ఎక్స్ప్లెయిన్ చేసేది నిత్యామీనన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు లాస్ట్ లో నాకు ఒక సలహా ఇవ్వండి ఆ అడ్వైజ్ అడిగితే అమె లాస్ట్ కా సలహా ఇస్తంది కాళ్ళ మీద పడిపోమని నేను నా ను అట్లే అనుకున్నా నవ్వొచ్చింది నాక్
ఇంకా వచ్చివాడు మేడం మేడం మేడం అని వెనకాలే తిరుగుతానే ఉంటాడు
అదేదో బాగుంటుంది మేడం మేడం అనే వాడు వాయిస్ కూడా బాగానే ఉంటుంది నాకు
ఆ ఆ ఇప్పుడు రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకున్నారంట కదా ఇద్ద
ఆ వాళ్ళిద్దరే కదా
ఆ ఆ వాళ్ళు ఇద్దరు పెళ్ళి చేసుకుంటా అంటే వీళ్ళు ఏం ఫీలింగ్స్ స్వామి అందరివి ఫ్యాన్స్ వి
ఫ్యాన్స్ వి చుల్లేకపోతాన్నా విజయ్ విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ చూడలేకపోతున్నా రష్మికా ఫ్యాన్స్ గూడా ఫీల్ అయితన్నారు
అవును వాళ్ళు పెళ్ళి చేసుకునింటే వీళ్ళు స్టోరీలంట స్టేటస్లు కా అ స్టేటస్ కి వేసుకుంటా ప్ప
వాళ్ళు వాళ్ళు యెక్కు మ్యారేజ్ వీడియో గూడా రిలీజ్ చేయలేదంట గదా.
అవును జస్ట్ ఏన్నో ఫొటోస్ పెట్నార్, ఆ ఫోటోస్ కి గూడా, మ్యూజిక్ గూడా యాడ్ చేయలేదు వాళ్, జస్ట్ ఫొటోస్ వెన్న.
ఫొటోస్ పెట్నారు అంతే
కి మ్యారేజ్ టీం నచ్చిందా వాళ్ళది
ఆ నాకు బా నచ్చింది ఆళ్లది
ఉమ్ నాగ్గూడా బా నచ్చింది అసలు ఫస్ట్ ఆ ఫస్ట్ టైం ఏమో నేను ఇట్లా చూస్సాన్న అసలు ఎవ్వరు అట్లా జరుపుకోలేదు. చానా ట్రెడిషనల్ గా చేసినారు వాళ్ళు
ఊమ్ చేసుకున్నారు మళ్ళా ఊం చెప్పు
చెప్పండి మీరే మల్ల
ట్రెడిషనల్ గా చేసుకున్నారు మళ్ళా వాళ్ళ సొంత ఊరికి పోయ్యి
ఆ
చేసారూమ్ అన్నదానాలేమో చేసి
ఆ స్వీట్స్ పంచడం అనేది చాలా చోట్ల సరే అండి రేపునం రేపూ ఏమన్నా ఆ కాలేజ్ లో వర్క్ ఉందా
ఆహా ఏం లేదు ఏ
ఆ ఆ మా కాలేజ్ లో రేపు ఆ ఎగ్జామ్ ఉంది దానికి చదువుకోవాల్ల ఊమ్ సరే బాయ్
బాయ్